హలో
హాయ్
అయి చెప్పు
చెప్పాలి బాగున్నావా
బాను బాను నువ్వు బాగు ఉన్నావ్
హ బాగుంవ్ ఏం చేస్తున్నా్
ఏం చేస లే
ఉమ్
మ వసుకుప్ప వషం మస ఉంటాయి
హ
స
హగు అరమాసలు
ఉండలో పోతున్న
ఫ్యాన్ లేంది ఏవో ఉండాలిం అస్సలు
సరగా ఉండ లేము
ఆ ఇంక ఇప్పుడు ఈ సమ్మర్ లో కరెంటు పోయింది అనుకో అంతేద
ఆ
అసలు ఇకా ఇప్పుడు బయటి కొ వద్దామా అని ఉంటది
ఓ
తిన్నావా మరి
తిన్నా. ను తిన్నవా?
తిన్నా.
ఏం చేస్తున్నావ్.
ఏం లె ఇగో బయట అక్కడ ఇక్కడ తిరుగుతున్న గాలికి అంటే ఎండల ఏం కాదు గని చెట్టు కింద ఎండలుంటమా ఈ టైమ్ల
ఓ ఎండలుంటే కష్టం.
ఆ
స్మల్ గ్లాస్
చెప్పాలి ఇంకా ఎట్ట్లేట్లా అయితుంది డైలీ
కానీ ఇంటికి మళ్ళ అత్తంది ఇంటనే ఇంటలేదు.
హ్
మూజి ఆఫ్ థిస్
హ్ మేడం మీ అక్క వాళ్ళ దగ్గరనా?
ఆ ఆంధ్రలా కోల్పాలం బీచ్కి పోయినం. అంటే నా బర్త్డే ముందు రోజు పోయినం. ఫస్ట్ మమ్మీవాల్లేమో నా బర్త్డే ముందు రోజు వచ్చింన్రు
అరె
ఆ రోజూ పోయినం బీచ్కి. బీచ్ పోయి వచ్చినంకా నా ఈయలేడు. ూస్త కార్య యాప్ ఈయలేడని చెప్పి ఇగ నెక్స్ట్డే నా బర్డే రోజు నా ఎల్లుడు డుమ్మ గొట్టు ఆనికి ఏదన్నా ఒకట్ చెప్పే అని చెప్పిన.
ఆ
చెప్తే మా అక్క ఇగ నా బర్డే రోజూ తీసుకుంది. చిన్న తిరుపతికి పోయినం ఆ దగ్గర ఆడా మా అక్కకి దగ్గర ఏలూరికి.
అవును
పోయినం. చిన్న తిరుపతికి పోయినం ఆడ చాలా చాలా మంది ఉన్నారు. లేట్ అ కొంచం
మీ మమ్మీ వాళ్ళని కూడా అనివర్స సరి ఉండేనేమో గదా
ఆలాలయ శరన్న అయిండ అంటే మాకులే
అందుకే నువ్వు ఫొటోస్లో లేవు
ఆహ్ ప మావి లే ఏసింది మా అన్నానే ఏసిండు ఒకప్పుడు
అదేే నేనేమనుకున్నా నువ్వులేవైంది అని చెప్పేసి ఫోటో దిగలేవేమో అనుకున్నా
ఆహ్
ఒకే కానీ ఈ ఈ ఈ నేల అయితే చాలా బర్త్డేస్ అయినా ఏవైనా చాలా ఉంటాయి అసలు
చాలు ఉంటాయి కాని ఎడిగిపోలేము ఏం చేయలేము
ఆహ్ మ్యారేజ్స్ కూడా
హమ్
అవును మరి పోయినావా ఇప్పుడు ఈ ఏప్రిల్ మేల మ్యారేజ్స్ ఎవరివైనా
ఆహ్ పోయినా ఏడపోయిన పోలే నేను మా ఆక్క దగ్గరనే ఉన్నా ఈడ మా మా విలేజ్ లో మా ఉంటారుగా ఇట్ల
అవునువు
ఒక అన్న పెళ్లి అయింది కానీ పోలే మల్ల మాసు లో మసా ఒకన్న ఉంటాడు ఆహ్ అన్న పెళ్లయింది ఆడికి పోలే అన్ని మిస్ అయినం చాలా మిస్ అయిన నేను
హమ్ ఇప్పుడు ఇంకా ఏమంటారు సమ్మర్ సీజన్ ప్లస్ మ్యారేజెస్ మంచి కాంబినేషన్ వస్తది
ఆహా
ఇంకా ఏమంటారు ఈ మంచిగా ఎక్కువ హెవీగా రెడీ అయినోళ్లకి ఉంటది జూడిగా
ఆహ్ అయితాధ్
మొత్తం చెమట చెమట ఊబరిస్తుంటది గోరం అసలు
ఇంటి కాడ ఈ ఈ ఎండాకాలం ఇంటికడ్నే ఉండాలి
ఆహ్ బెస్ట్ అసలు ఎండాకాలం ఇట్లా అంటాము మళ్ళా వానకాల వాళ్ సరికాలం ఉంట అంటే అప్పుడు చలికాలంలో చలి పెడుతుంది అంటాం వానకాలంలో మనం ఎంత మంచి రెడీ అయినా వాన
బేస్ట్ ఎన్నిక ప్పు బాగానే ఉం రాయితే
అ అంతేగా మరి అల్లా మొత్తం ఏమంటే మన మైండ్ మంచిగా ఉండాలి మనం పోవాలి అని ఒక థాట్ ఉందంటే పోతాం. లేదంటే లేదంటే చెప్పాలి ఇంకా
చెప్పు నువ్వే
చెప్పాలి ఇంకేం ఉంటాయి పడుతున్నాయా వానలు అప్పుడప్పుడు పడుతున్నాయిగా.
పడుతున్నాయి మొన్న పడ్డది. కదా మొత్తం వడ్లు చాలా మంది ఎట్ల అయినా తెలుసా
పాపం
ఆఓ
కా అనుకుంటాం కానీ ఇ ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఒక రిలాక్సేషన్ వస్తుంది. వానవస్తే ఎండాకాలంలో మంచిగా ఉబ్బ అంబోతు అల్క్ అట్లా అనుకుంటాం ని ఆడ ఏమంటారు ఇట్లా ఫార్నర్సకి మస్తు ఇబ్బంది అయితుంది.
అవును బస్ కష్టమయింది ఆల్రెడీ
వళ్లేమో ఎండకి ఎండ కొడుతుందని వాదులెండే.
ఆ
వానలేమో అనెక్స్పెక్టెడ్గా మస్తు లాస్ అసలు
మాట్లాడు
కదా
అది మొన్న వానగొట్టినప్పుడు మా ఇంటిక్ కడా రోడ్లప్పోంటి ఉం దండవషీరు
ఆ
కుప్పలు ఉంటయిగా
అవునవును
మొత్తము ఎట్లా అయినాయో తెలుసా గోరంగా అసల్ ఆ గాలా గొ కా ఎఆల్లు ఏడిసిడు ఒకటె తక్కువ ఏడిసిర్రు కూడా కొందర్
కద న్నో ఎంత బియ్యం లాస్ అయితది అసలు
వాన అసలు సడన్గా వచ్చింది. రెండురో రెండు రోజులు పొట్టు పొటు కొట్టింది.
మ్
ఆ ఏం మా ఇంటి రోడ్ ఉంటది ఇట్లా సిసి ఏ రోడు మా ఇంటి రోడు కాడా కూడా పోషిర్రు ఆ మొత్తం మా ఇంటి దిక్కు ఎట్ల కొట్టుకొచ్చినయ్ తెలుసా
ఇంగ వాన ఎట్లోస్తే అట్ల ఇంగ వాటర్ కా అట్లా ఏమంటారు కాసి స్టేషన్ల ఏం జరగలేద్
స్తయ్ అన్ని
మ్
కష్టాలు అల్లకే వస్తయ్ అన్నీ అల్లకే వస్తయ్ అసలు
అంతే కానిట్ల లాస్ అయినోల్లక్ కి ఏమైనా రీఫండ్ వస్తదా మల్ల గవర్నమెంట్ నుంచి
ఏడోస్తుంది ఇప్పుడు
తేయ్ గా అది
నా మొన్న ఒకటి చూసినావా రీల్స్ వచ్చింది పల్లవి ప్రశాంత్
ఆ అంటే అది చూడలేదు డాడీ సమ్ పోలీసోళ్ళ దగ్గర ఇట్లా కాలు మొక్తుండు అ
ఆహా అది గిదు అది గజ్ జ్వేల్ దగ్గర ఏదో అయిందంట గాని అది కాదు అయినా పల్లవ్ ప్రశాంత మొన్న మా మొన్న మాలలున్నప్పుడు ఏమైంది రెండు ఎకరాలు మొక్కజొన్న చ్చేన్ మొత్తం కాలి పొయింది
అయ్యో
రెండెకరాలు ఒక్కెకరా కూడా కాదు కలిపోయిందనేషి ఆడ చూసి తర్వా చెప్పి వాళ్ళ తమ్మున్ తోటి పంపిచ్ంచిది వాళ్ళకి మనీ
ఆహా అట్లా హెల్ప్ చేస్తే ఎవరో ఒకరు వాళ్ళక్కొంచెం
ఆ వాళ్ళకప్పుడు ధైర్యమొ చ్చింది ఎట్లా ఏడ్చిర్రు తెలుసా వాల్లు చనిపోయినట్టుగానే వచ్చిర్రు వాళ్ళింటికి చుట్టాలందరు వచ్చి
అరే
అంత అనం బాధ అయింది వాళ్ళకి ఎంత కష్టపడేసిరని వాళ్ళకి వాళ్ళకి తెలుస్తు ఎవ్వరికి తెల్వది
కద అది ఏమంత కష్టపడి
ఆ ఆమె మళ్ళ చిన్న ఆమె తెల్సా
ఆహా కానీ అంటాం గానీ ఎవ్వరి పని వాళ్ళకే ఎంత కష్
ఆళ్ళకి ఆ వాళ్ళక్ వాళ్ళకున్నంత కష్ ష్టం కూడా ఎవ్వరికుండది
ఆ
ఆర్ మోస్ట్ అంటే నే మస్తు గ్రేట్ అసలు
ఆ ఏమంటారు వా అసలా వర చేన్లలల్ల కుడా ఎట్ల దిగుతరో నాకైతే భయం అయితది తెల్సా
అమ్మో నేను పోయినప్పుడు మా డాడీ మా అమ్మ చేసినప్పుడు మా పొలం ఉన్నప్పుడు మస్తు పోయినా నేను అయితే నాటు కూడా ఎశినా వాళ్ళతోటి నేర్చుకున్నప్పుడు
అంటే ఏమంటారు ఎరికన్నా చెప్తే ఏమంటారు అంటే నువ్వు ఊర్లోనే ఉంటవు నీకేం భయము అంటే లైక్ సిటీలు ఉన్నమెలాగ చెత్తవ్ అని అంటారు
ఆ
కానీ నాకు ఇట్లా పొలం పండ్ల గురించి ఎక్కువ తెలియదు పోలే నన్నమాట ఫస్ట్ అయ్యా నాకు ఎట్లా దిగుతారు అండ్లకి అండ్ల ఏమి ఉండవా అని చెప్పేసి భయమైతది కని ఎట్లేస్తారా బురుదళ
అవును
ఇగ ఏమంటారు అట్లేస్తానే కదా మరి రైస్ వచ్చేటియి
ఆ
ఇప్పుడు లేదామా మరి మీకు పొలము
మ మ్మేసినం మొత్తం మమ్మేసి కూడా చాలా డేస్ అయింది మా తాతా వళ్ళ అమ్మెయాల్సి వచ్చింది ఇప్పుడు బాకీ ఎంలేదు ప్పున్నైంది
అరే
ఒక ప్లాట్ తప్ప ఎం లేవ్ మాకు
కానీ ఎంతైనా పొలం ఉన్నోళ్ళకి పొలం దగ్గర ఉ
రెండెకరాలన్నా ఎంత ఉన్నా కౌలుకి పడదాం అన్నాడు
ఆహా
అట్లా అసలున్నా ఏం కానీ ఇంకా పట్టలేమేము
అంటే ఇప్పుడు ఒకవేళ అట్లా పట్టినాం అనుకో ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఈ బియ్యంబ అయినా సరే వర్షేన్ అయినా ఏది వేసినా కూడా ఇప్పుడు అమౌంట్ వస్తుంది కదా ఇప్పుడు అమ్మినంక ఇప్పుడు ఆ అమో అమౌట్ హాఫ్ హఫా లేక ఇప్పుడు ల్యాండ్ ఓనర్ కి మీకు హ
ఆ న ఇష్టంద తీసుకుంటే మనం మొత్తం తీసుకు కొని వాళ్ళు సంవత్సరం కింతా అని వాళ్లు మాట్డతారు అట్లా మాట్లాడుకో చ్చ ఇలా వచ్చిందంట సాంసం తీసుకుందాం అని కూడా అట్లా కూడా మాట్లాడుకోవచ్చు అంటే శస్రం కాదు ఆరు నెలలకి పంట ఆరు నెలలకి కదా
అవునవును
అట్లా ఇప్పుడు ఇతర కాసిసు చి ట్లప్పుడే
అంటే ఇప్పుడు మాక్సిమము ఇప్పుడు మా మామిడి పంల సీజన్ కదా ఇప్పుడు మొత్తం అట్లాడ నడుస్తుంది కదా
అందరు ఇప్పుడు ఆంధ్రా ను వచ్చి ఇడ బతు కిలో లో సాల వడి మా ఊర్లోనయితే తోటల్ అయితే సామాన్ వాళే మెయింటైన్ చేస్తారు
అవును మామి ఈ తోటలల్లో అయితే ఎక్కువ వాళ్ళే ఉంటారు
దష్టాస్ ఉంటది ఒక తోటల అయితే మస్తుంటది ఊర్కా
ఆ
ఉమ్
తిన్నావమ్మాద మామిడికాయలు ఇప్పుడు
నా ఇంకా మంచు ఉండేది
ఆహా ఇప్పుడయితే మొత్తం ఇన్స్టాగ్రామ్ లో చుస్ ఆ తిన్నా ఇన్స్టాగ్రామ్ న సో డిఫరెంట్ డిఫరెంట్ వీంద వుంది దాని పయన
రవిప్రటి
కానీ ఏమంటారు పండుని పండులాగా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ చెస్ కొని తింటారు ఎట్లా తిం ఆ
ఉ ఉం
ఉం